లో
హలో కాశ్యూ
ది
బోలో జీ
క్యా కార్తె హై
క్యానే కాలించి బయటీం మాహీకి ఫుడ్ ప్రిపేర్ కన్నా
ఫుడ్ ప్రిపేర్ ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తానవ్
ఎర్లీ మార్నింగ్ క్యారెటు ఆలూ బయిల్డ్ బయిల్ కారుకో గ్యాస్ మే రక్కో తోడ చామల్ రైతానా చామల్ దోల్కో మే రాక్కో చామల్ టెన్ మనిట్స్ ఐసా రక్న
ఉమ్
పది నిమిషాలు అట్లా పెట్టిన తర్వాత. వాటిని గ్యాస్ మీద పెట్టి. ఓ గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఉంటాది కదా. గీ గీ వేసి ఆ చామల్ని ఇట్లా ఫ్రై చేసి. ఆలు ని ఈ క్యారెట్ ని మంచిగా గూజులాగా చేేసి ఆ రెండు కలిపి. మళ్ళీ గీ యేసి తినిపించడమే. మార్నింగ్ ఫుడ్డు
అది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆ యీ
ఆఫ్టర్నూన్ ఏమో అట్కులు ఉంటాయి కదా
ఆ ఆ
అటుకులు అవి గూడా ఒక టెన్ మినిట్స్ నానబెట్టి. ఈ జీడి పప్పు, బాదం పప్పు, పిస్తా, క్రిస్మిస్ ఇవన్నీ తీసుకొని, అవి కూడా ఒక ఫిఫ్టీన్ ఒక ఫోర్ అవర్స్ నా నానబెట్టాలి. అవి కూడా నైట్ నానబెట్టుకొని డేలో మళ్ళీ అవి కూడా తీసుకొని.
ఆ
అవి ఇవి మళ్ళీ మిక్సీ పట్టి ఉమ్ అవి ఇవి మిక్సీ వాట్టి మిల్క్ ఉంటాయి కదా.
ఆ
మళ్ళీ ఒక బౌల్ తీస్ దాన్నీ మిక్సింగ్ బౌల్ తీసుకొని. గ్యాస్ మీద పెట్టి, గీ యేసి. మళ్ళీ ఇది నటుకులది, మ్మ్ బాదంది మొత్తం. మిక్సీ పట్టిన తర్వాత అద్ ది అందులో యేసి. కొన్ని మిల్క్ ఏసి మంచిగా నీటిగ్ కలిపెట్టుకొని. అదే మా ఆఫ్టర్నూను ఫుడ్డు
మంచిగ్ తింటదా అక్క మరి పాప.
ఆ ఆ మంచినే తింటది. ఫుడ్డు
దానివల్ల బలం వస్తద మల్లేమన్నా
ఆ ఫుడ్డు మంచిగా తింటంది. ఆ దానివల్ల ఎనర్జీ గూడా ఉంటది, పిల్లలకు డ్రై ఫ్రూట్స్ గాబట్టి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని పప్పులకు సంబంధించినాయ్ గదా. హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు గూడా.
అవును
ఉమ్ ఫుడ్డు మంచిగ్ తింటది. యాక్టివ్ ఉంటది. బేబీ
టేస్ట్ ఉంటదా మరి ఫుడ్డు
ఆ పిల్లలు తినేటటె ఉంటది. కొంచెం బాధంప్యూరీ మన ఖర్జూరాలు, కిస్మిస్ గిట్లా వేస్తాం కదా. పిస్తా గిట్లా అవి కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కదా. అవి పెడిత్ తుంటే మంచినే తింటది. చక్కర లాంటివి వాడగుడదు చక్కెర, ఉమ్ స్వీట్ల, ఉప్పు, సాల్ట్ గిట్లావి వాడకూడదు.
ఎక్కువ నో బేబీ ఎక్కువ స్వీట్ కాకుండా, ఎక్కువ స్పైసీ కాకుండా, ఇగా నార్మల్గా ఉంటుంది.
అదేవిధంగా మంచిగా
అదే అదే ఇంకే ఏం ఏం చేస్తావ్
ఇంగే ఏమున్నది ఏం లేదు
రోజిగ రోజోక్కటి చేస్తావా ఇగ పాపకి
ఆ రోజు ఒకటి జేస్త రోజు వేరేట్ వేరేట్ ఐటమ్స్ చేస్తా. ఉమ్ తీన్ టాది. మంచిగానే ఉంటాది. మంచి ఫుడ్డు బలంగానే పెడతా. ఉమ్మ్ మీరేం చేస్తు న్నారు ఏంటి రంజాన్ స్పెషల్ ఎట్లుంది రంజాన్
రంజాన్ అయితాంది అక్క అందరు ఉపవాసాలు ఉంటారు
ఆ ఏంటి ఎట్ల ఎట్లుంటది రంజాన్ అంటే ఏం
రంజాన్ ఏముంది ముప్పై రోజులు ఉపవాసాలు ఉండాలే ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి మంచిగా భక్తి శ్రద్ధల మంచిగ నమాజులు చేసుకొని
ఆ
ఖురాన్ చదువుకుంట నమాజులు చేసుకుంటా
ఆ
ఉంటారిగ అంత
ఆ
ఈ రంజాన్ వస్తే ముప్పై రోజులు ఇగ ఇదే సరిపోయిద్ది ఇక రంజాన్ నమాజులని
అదే ఇఫ్తారు శెహరి ఎట్లా చేసిర్రు ఈ రోజు శెహరి ఇఫ్తార
శెహరీ ఏం చేసి ఇయాలా పొద్దున్నే అన్నమండినం చికుడు చిక్కుడుకాయ కోరోండినం తిన్నరు ఇగ నామాజులు చేసుకున్నరు కురాను చదువుకున్నారు
ఆ ఎన్ని పారాలయిపోయింది ఖురాన్ల
లో ఓ పది అయిపోయినాయి
పది అయిపోయినయా
మళ్ళీ పదకొండు నుంచి స్టార్ట్ చేయాలక్క ఇలా ఒక ఇలా మూడు ఖురాన్లు అయినా కతం చేయాలి
అవునవును రంజాన్ అయిపోయే వరకు చేసుకోవాలి
లోపు అదంతా కతం చేస్
జాగారం ఎప్పడినుండి
జాగారం ఇరవై ఒకటి నుంచి ఉంది ఇరవై ఒకటి పదిహేడు పద్దెనిమిది నుంచి ఉన్నయి
ఆ
దా
ఆ
నువ్వు చస్తావా జాగారం
జాగరం చేస్తనా చూడాలి ఈసారికి
ఉమ్ ఐదు రోజులు జాగారం చేయాలి ఉమ్ ఐదు రోజులు జాగారం చేసి నెక్స్ట్ ఐదు ఐదో రోజు పెద్ద జాగారం అయినంక ఇంక ఐదు రోజులకి మన పండగ రంజాన్ పండుగ ఉంటది
ఆ రంజాన్లా అందరిగ మసీదుకెళ్ళి నమాజ్ చేసుకొని
బట్టలు తీసుకున్నరా మరి
ఆ బట్టలు తీసుకున్నా
ఉమ్
ఇగ మరి అంత పెద్దగ మన దగ్గర ఉండవు కదా అంత పెద్దగ తీసుకోవడానికి నార్మల్గ పండుగ కాబట్టి స్పెషల్ ఇగ మన చేతనైనంతలో తీసుకున్నా
ఎక్కడ చేసు తీసుకోలేదు ఇంకా తీసుకోవాలి ఎక్కడ చేసుకుంటారు అక్క రంజాన్
రంజాన్ అత్తయ్య వాళ్ళ ఇంటికే ఈసారి ఇంగ ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిందిగా ఉమ్
ఎట్ల చేస్తరెంది అక్కడ మీ ఊళ్ళో
మా ఊళ్ళ కూడ బాగా చేస్తరు ఇట్ల మంచిగ పొద్దుళ లేస్తరు అందరు స్నానాలు చేస్తరు బాయ్స్ అందరూ లేడీస్ మంచిగా సేమ్యా ప్రిపేర్ చేస్తరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి స్వీట్ ప్రిపేర్ చేసి అందరికి ఫస్ట్ బాయ్స్ ను స్నానం చేసి మస్జిద్ కెళ్ళి నమాజ్ చదువుకొని వాళ్ళో వచ్చే వరకు మనం మంచి సే ఇంట్లో సేమ్యాలు చేసుకొని అందరికి ఊళ్ళో అందరికి సేమ్యా స్వీట్ అందరికి పంచె చేయాలి పంచిచ్చి మనం కూడా నమాజ్ చేసుకొని మంచి భక్తితో నమాజ్ చేసుకొని దేవుడికి మన దే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటె ఆవి చెప్పుకొని
ఉ
చేసేయడమే
ఎంత ఉంటది
ఉమ్ మీరు మీరు ఎట్లా చేస్తారు మాది మా సైడ్ అంతే ఉంటది
మేము కూడా అట్లనే చేస్తాంక ఆ రోజు చీకటీ నుంచి లేసి నమాజ్ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని నమజ్ కెళ్తారుగా ఇక మావాళ్ళంతా అంత నమాజ్ నమాజ్ చదువుతు లేటై నమాజ్లు చేసుకొని సేమ్యాలు చేసుకొని వచ్చిన్నంక తిని ఇక రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఒకరికోక రు ఆ తీ అంటారు ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర సమాధుల దగ్గరిక వెళ్ళి పూలు చల్లి వచ్చి ఎద్దు బాగా చేస్తారు ఉ ఉదువా చేస్తారు ఉదువా చేసి ఇంటికి వచ్చి ఇక తిని అన్నాలు తిని ఇక దగ్గర ఉన్నోలందరికి సేమ్యాలు పంచుతాము
హు అదే అదే
అందరికీ ది పంచుతాం
ఆ
అంటనే అంట ఏ వేసిన వాళ్ళంతా వస్తారు చుట్టాలు వోళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇగ పండగ
కూతుర్లు పిల్లలు మనవళ్ళు ఇంటి నిండాగా ఉన్నది
అవును అందరోత్తరు అందంగా ఉంది పండగ మొత్తం
ఉమ్
మాహికి తీసుకున్నావా కొత్త డ్రెస్సు
ఆ మాహికి తీసుకోవాలి ఆమెకి ఆగిపోయింది రేపు ఓ షాపింగ్కి కెళ్లాలని చూస్తానామ్ రంజాన్ ది
ఎక్కడ తీసుకుంటారు
చూ ఇక్కడే ఇక మనం ఎక్కడన్నామో అక్కడనే తీసుకోవాలి
కొత్త బట్టలు కొత్త కొత్త బట్టలు పండకి ఎట్లాంటి బట్టలు తీసుకుంటావక్క
ఆమేకా ఆమె వేసుకుంటారా ఎట్లాంటివి తీసుకున్న చిన్న పిల్లే కా మామూలుయే తీసుకుంటా
హ మంచిది ఒక పంజాబ్ డ్రెస్ లాంటిదో ఫ్రాక్ లాంటిదో తీసుకో
ఆ చిన్న ఆమెకు చు ఈ పండగ మనకు స్పెషల్ కదా ఒక్కటే
చూడంగా పండగ వాతావరణం మొత్తం చిన్న పిల్లలుగా కనిపించాలి ఉమ్ అంత మంచిగా ఉండాలి చూసి
ఉమ్
ఏ
అదే చేసా
ఇంకేంటక్క
ఏముంది ఇప్పుడే ఈరోోజు సెహరి చేయలేదు డాక్టర్ సెహరి చేశారు మార్నింగ్ రైసు
హ్మ్మ్ హ్మ్మ్ ఇఫ్తార్కి ఏమండాలి మరి
మళ్ళీ ఇఫ్తార్ కి ప్రిపేర్ చేయాలి ఏదైనా ఒక ఒక ఫుడ్
హ్మ్మ్
ఈ రోజు ఏదైనా స్నాక్ చేద్దాం అనుకుంటానమ్మ స్వీట్ కార్న్ ఉంటది కదా
ఆ
దాంతోని అవిం
హ్మ్మ్ సిీట్ ాన్ పకోడియా
పకోడనాయి స్వీట్ కార్న్ మనం ఫ్రై చేస్తారు కదా డీప్ ఫ్రై లాగా
ఆ
పౌడర్ కొంచెం ఒక టూ స్పూన్స్ కార్న్ పౌడర్ వేసి దాన్ని ఆయిల్ ఫ్రై చేసి దాంట్లో మిర్చి సాల్ట్ మసాలా వేసి కలిపి వాడిని ఈవినింగ్ ఇఫ్తార్ కి తీసుకుంటా
మంచినే ఉందిగా
ఆ
ఇఫ్తార్ మంచిగా చేసుకోండి మంచిగా మా కోసం దోహా చేయండి
చేస్తా చేస్తా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని
అందరి పడుగలో మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అనేసి మా కోసం కూడా దువా చేయండి
ఆ చేస్తద ఇది
హ్మ్మ్ సరే అక్క బాయ్